హలో హయ్ అండి బావున్నారా అండి
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బావున్నామండి ఏం చేస్తున్నారండి ఏం లేదండి ఇప్పుడే బయటికి వెళ్లి వచ్చా ఎక్కడికి వెళ్లారండి ఏ షాపా అ ఓకే అవునా ఎ ఏం ఫుడ్ అండి ఏం ఫుడ్ బిజినెస్ ఆహా ఏమేం ఐటమ్స్ ఉంటాయండి ఉహు పావ్ భాజీ
ఆ పావ్ భాజీ అన్నన్నా చార్టెడ్ అది వస్తది పావు బాజీ ఓడ అన్న
ఆహా ఎంతుంటదండి కాస్ట్ మీ దేగ్గర
మా దేగ్గరనా అండి
ప్లేట్ ఎయిటి రూపీస్ అండి పావ్ బాజీ అవునా అండి తిన్నరా అండి ఆఫ్ తిన్నా తిన్నా అండి మీరు తిన్నారా అండి ఆ తిన్నామండి
ఆ
ఆ ఏం కూర అండి
నాదా మాదా నిన్న తలకాయ కూర ఉంటే వెస్కొని తిన్న
ఎవర్ దండి తలకయి
మేక దండి ఎవరి తలకాయ మనిషి తలకై వస్తారా అండి
ఆ
అవునా అండి ఆ ఇంకా అండి ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నారు చెప్పండి మీరే
ఉమ్ సమ్మర్ ఎట్లా జరిగిందండి మీకు
ఏంటిది
సమ్మర్ ఎట్లా జరిగిందిండి అంతా అంటే ఎక్కడికి క్యాంప్ ప్ ఏమి వెళ్లలేదా అండి ఫ్రెండ్స్ తో పాటు లేదా అండి మీ ఫ్రెండ్స్ ఏం పిలవరా అండి మిమ్మల్ని ంటూర్ పిక్నిక్ అని ఏం లేదా అండి అవునా అండి మీరు బోతర అండి లేదండి పోనండి నేను అస్సలు మన్ననే ఊరు వెళ్ళసి వచ్చినం మ వదిన వాళ్ళ ఊరికి అవునా ఎందుకండీ ఏదో ఊర్లంటా ఆ ఏమంటారు ఆ పండుగ చేసిరం ట బియ్యం పోసుకోరు అందుకే వెళ్ళినమండి ఓకే అండి ఏం పండుగండి అది కాటమయ్యకి బోనాలు అంటాండి ఆ ఆ గౌడ్స్ అండి మేము కూడా గౌడ్స్ ఏ అవునండి తెలుసా అండి మీకు కాటమయ్య పండుగ అం అంటే తెలుసా వి తెల్సు తెల్సు అండి చేస్తారా మీరు కూడా ఆ చేస్తామండి ఆ బాగా జరుగుతది కదండి అది ఆ
ఎ ఊరు
పల్లెటూరు అండి పల్లెటూరు ఊరు పేరు అంత ఐడియా ఐడియా లేదండి మా ఊరు పల్లెటూరు ఎక్కనో అక్కడ పల్లెటూరు అంటే అక్కడడెకడానో తెల్వ
మీ ఊరు అండి పుట్టిన ఊరు తెల్వదా అండి మీకు
పుట్టిన ఊరు తెలుసండి ఎ కన్నో నల్గొండ సైడ్ అండి చిన్న గ్రామం
హుం సరే అండి
ఇంకా అండి లేదండి ఆహా అంత చిన్న గ్రామం నుండి ఇంత పెద్ద గ్రామం లకు ఎట్ల పడ్డ రండి అర్ధం కాలేదండి
అంత చిన్న గ్రామంలా కేంచి ఇంత పెద్ద గ్రామంలకు ఎట్లా పడ్డారు అంటున్నా
అవున అండి ఏమో అండి ఇంక అదట్లో జరిగిపోయిందండి ఆ ఇంకా అండి ఏం చేస్తారు ఏమి చెప్పలేనండి మీది ఎక్కడ అండి మీది కూడా పల్లెటూరేనా అండి అవునా అండి చెప్పండి మీ ఊరి గురించి ఏమన్నా
ఊరండి మా ఊరు ఒల్గొండ సైడ్ ఉంటదండి
ఆ ఓకేనండి వల్గండ సైడు
అవునండి
అక్కడ గుళ్ళుంటది కాగా మచ్చ నర్సింహ మచ్చ నర్సింహా ఆ ఓకే ఓకే ఆహా విన్నా అండి కానీ తెలువదు ఎప్పుడు చూడలేదండి ఆ బాగుంటదండి అవునండి మీరు వెళ్ళిరా అండి టెంపుల్ మా ఊరు పక్క నే నేను పోనా అండి అదే ఎన్ని ఎన్ని టైమ్స్ వెళ్లి రండి
మాస్తు పోయిన చిన్నవి పోతనే ఉంటాము
అవునండి నామాలు ఏమో ఉంటాయి అంటగా చేపలకి అవును చాపలకి నామాలు ఉంటాయి అవునండి
ఉ ఇంగో
ఇంకా అండి అదొక్కటే టెంపుల్ ఉందా అండి మీ ఊర్లో ఆహా ఓకే ఓకే యాదగిరి గుట్ అ అవునండి యాదగిరిగుట్ట మొన్న మా ఫ్యామిలీతోటి వెళ్ళినాం అండి. ఆ చాలా బాగుంది, ఈ ఇయర్ చూసాము. సంబర్ లో వెళ్ళినం అవునా అండి, చాలా బాగుందండి చాలా బాగుంది ఫస్ట్ టైం వెళ్ళినా అండి నేను.
ఆహా ఇప్పుడు
చేసినట్టు కేసీర్ మంచి చేసినట్టుండు అవునండి రేవంత్ రెడ్డి చాలా నెల నెలా పింఛను వస్తాదా మీకు? మాకా అండి, మాకు పించనా?
ఆ మరి రేవంత్ రెడ్డిని తిడుతురు కదా
రేవంత్ రెడ్డి మాకు ఎందుకు ఇస్తాడండి పింఛను?
పెన్షన్ కాదు రేషన్ కార్డ్
రేషన్ కార్డు లేదండి మాక్ కు ఇవ్వట్లేడు ప్రాసెస్ ల పెట్టిండు. ఆ మాక్కూడా ప్రాసెస్ లో పెట్టిండు. ఆ ఇంద్రమిల్లు కూడా లిస్ట్ టూ లో ఉంటే ఏం చేసిండు అంటే లిస్ట్ త్రీ కేసిండు, మాకంట ఓన్ హౌస్ ఉందంటా అండి.
మరి ఉండదేమో అండి చూసుకోపోయురు.
లేదండి లేదు. ఏమో ఏవరన్నా కొన్నరేమో మీ పేరుమీద లేదండి, లేదు అట్లా లేదు.
ఏమో
వాడేందంటే ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు అనమాట అట్లా లేదంట. ఉమ్ అంతే అవునండి, అది కూడా కరెక్టే అండి.
మీకు ఎందుకు ఇస్తారు చెప్పండి.
ఆ అంతేలేండి.
ఉమ్
మీరు ఎలక్షన్స్ అప్పుడు ఎవరికి వేసిరండీ ఓటు, వాళ్ళకేనా?
ఆళ్ళకే ఏసినా పాల్ గానికి
ఎందుకండి మరి అంత అంత కోపం ఉంది వాడి మీద, మరి వాడికి ఎందుకు వేసిరండీ? అదే మా కాన్దాన్ మొత్తం కాంగ్రెస్, అవునాండి అవునాండి పోయినసారి కార్ కి వేసిన కార్ కేసీఆర్కా ఓకే ఓకే మరి వాళ్ళ అంత చాలావరకు అంతరు ఓకే చెప్పండి
పోయినసారి కార్ కి వేసినా ఒక కారు పోయింది, ఇప్పుడు చేయికి వేసినా మా చేయి పోయింది.
అవునాండి పోయినసారి సేమ్ అండి మీలాగానే మేము కారుకేసినాము. పోయింది ఛీ కారు పోయింది ఈసారి అట్లనే అయింది. సేమ్ మీ ప్రాసెస్ ఇట్టా చెయ్యికేసినం చెయ్యిపోయింది అవునా అండి మీ వాయిస్ బ్రేక్ అయితుంది, కొంచెం చూసుకోండి. నా వాయిస్ బ్రేక్ అవుతుంద ఒకే ఒకే సిగ్నల్ ఓకే అవునండి వెదర్ ఎట్లుందండి మీ సైడ్ కూల్ ఉందా వర్షం వస్తు సుందండి మా కూల్ గా ఉందండి వర్షం వచ్చి పోయింది ఉ అవున అండి
ఊ
ఉ ఇంకా అండి ఇంకేం చేస్ సరండి ఫ్రీగానే ఉన్నారా అండి?
అవునాండి మీ తోటే ఫ్రీనేండి
అవునాండి
ఉ
ఉ మీ బాబా ఏం చేస్తుండండి బాబు ఉన్నాడు అన్నావు కదా?
అవునండి చెప్పాను కింది ఆడు కిందికి ఆడుకునేకి పోయింది.
ఆడుకోనిక వెళ్ళిన అండి ఆహా ఇంకా అండి?
ఆల్ తాత ఒకటే కావాలి తిండి అవసరం లేదు.
అంటే ఫుడ్ ఏం తినడ అండి ఈ టైంకి తినడండి. అదే మా ఏదన్నా ఫ్రూట్స్ ఏమన్నా బాననా అట్లా ఏందిరా అనే ఎందుకండి అట్లా?
అంటే మమళ ఇంటిలో వచ్చి హ
అవునా అండి ఆ ఆ వాళ్ళ జోక్స్ ఎస్తారు కదా అండి మీరు
అంతే నేను అట్నే చేస్తానండి జోకులు కద నీ మాటలు నా మాటలే అట్లుంటాయి.
అవునండి ఆవును ఆ ఇంకా అండి ఏం చే స్తురు అదే మీ గంట వస్తారు ఏమైనా అయింది కదా ఒస్తడు ఇగ అవున అండి ఏ టైం కి పడుకుంటాడండి?
ఆయన నాండే ఒకటి రెండు అయితాది.
అమ్మ అంత టైం అండి అంతే మ్ అప్పటి వరకు ఏం చేస్తాడండి?
ఏం చేస్తాడు అక్కడ ఇక్కడిగుతుంటాడు ఆరూమ్ లోకీ, ఈ రూమ్ కి తిరుగుతాడు.
అవునా అండి బయటికి పోదాం అంటాడు ఆ మా అమ్మ ఉంటాడు మా ఓకేనండి
ఆ
ఏం చేస్తదండి మీ మమ్మీ?
మా మమ్మీ హౌస్ వైఫ్ అనే
హౌస్ వైఫా ఓకే ఓకే మీ వైఫ్ ఏం చేస్తదండి?
ఆమ హౌస్ వైఫ్ అండి ఎప్పుడు పోన్ అట్టుకుని తిరుగుతాది.
అర్ధం గాలేదండి?
ఎప్పుడు ఫోన్ అట్టుకొని కూసుంటాది అంటన్నా.
అవునాండి చెప్పాలండి మీరు ఫోన్ ఒకే చూడొద్దని ఎం చెత్తామండి మ్ ఫోన్ కొనుక్కొని ఆమె బయట స్కూల్ కి అర్ధం గాలేదండి?
ఫోన్ కుందుకు ఆమె బయట నూకేస్తాది.
అవునాండి అంతరేష హ్హ్ అంతే మీ ఆడోళ్ళదే పవర్గా ఇప్పుడు అవునండి మొగుడు ఏమన్న అంటే పోలీస్ స్టేషన్ లో కుసుంటారు. అట్లేఉండదులేండి అందరుూ అట్నే అయిపోయిండి ఇప్పుడు కమర్షియల్ అయిపోారుే బమ్సి చంపారు ఓ ఇప్పుడు చాలా వరకు అవే జరుగుతున్నాయి కదండి జాగ్రత్త మీరు
జాగ్రత్త కరెక్టే ఇగా జాగ్రతనే ఉండాలి ఇగ ఏంచేయాలి. ఇగ
అవునండి అవును. ఆ ఇంకా అవునండి పనుకొని లేస్తున్నా కదా మన నేను ఒక గ్రామర్ ఉంటాన బాత్రూమ్ ఉంటానద అవునండి కండి ఆ చెప్పాలాండి ఇంకేం చెప్పాలండి అంటే ఒక మటన్ ఒక్కటే అనమాట ఈరోజు ఇంకేం చేయలేదాండి
ఏంటిది
మీరు గౌడ్స్ అంటారు ఏదైనా ఫాస్టింగ్ ఉండరా అండి
లేదు లేదు లేదండి నాకు అట్టయి నచ్చయి
పాసింగ్ అంట్రారు ఆోజ నను చికన్ ఇకుంది అవునండి ఆ ఓకే ఓకే
అ
అ బట్టర్ మ ఓకే ఉం ఇంకా అండి ఇంకా న నైట్ డిన్నర్ కి రైసా చపాతిన అండి.
మా ఇంటిలో మొకానికి
అవునా అండి
అవునండి
అవునండి ఇంకా అండి
మా ఇంట్లో చపాతి అంటే చపాతి రైస్ అంటే రైస్
ఓకే నేను ఇంక కొంచెం బిజీగా ఉన్నాను మళ్ళ తర్వాత త కాల్ చేస్తాను ఓకేనండి బాయ్